హలో
హాయ్ అండి
హాయ్ అండి ఏం చేస్తున్నారు
ఏం చేయ్యట్లేదండి కూర్చున్నాం, మీరేం చేస్తున్నారు?
మేము ఏం చెయట్లేదండి మా పిల్లలు స్కూల్ కిలియర్ గా వచ్చారండి బజార్ తీసుకొచ్చానండి
ఆహా ఎంత మంది అండి
మాకు ఇద్దరు ఇద్దరు పిల్లలండి స్కూ ల్లో చేరారు అయిపోయిందండి అంత స్కూల్ రోజు ఇలాగే డైలీ వెళ్తున్నారు
ఆ
ఇంగ మేమేమో చిన్నప్ప నుండి ఊరెళ్ళామండి
ఆ
ఊరెళ్ళి, వచ్చామండి మళ్ళీ
ఆ
ఈలోపు పిల్లలు వస్తే స్కూల్ నుండి వాళ్ళతో కొంచెం ఆ ఆడుకున్నామండి అందరం
నా ఏం చదువుతున్నారండి
ఒకలు ఎల్కేజీ అండి
ఆ
ఒకలు ఫస్ట్ క్లాస్ అండి
ఆహా
ఉ చదువుతున్నారండి, బానే చదువుకుంటున్నారు
ఆ ఇప్పుడే కదండీ స్కూల్ స్టార్ట్ అయి
ఈ సంవత్సరం అన్ని బుక్స్ అన్ని పుస్తకాలు అన్ని రేట్లు ఎక్కువేనాండి
ఉమ్ అవునండి
అన్నిీ రేట్లు ఎక్కువ ఆ స్కూల్ ఫ ఫీజు కూడా ఎక్కువేనండి రేటు
అవునండి
ఉ రేట్ ఎక్కువ లో చదివేది ఏమో తెలియదు గాని అన్ని రేట్లు ఎక్కువ పెంచేశారండి
ఉమ్ అవునండి ఈ సంవత్సరం బాగ రేట్లు ఉన్నయి పుస్తకాలు మా పిల్లలు కూడా అంతేనండి ఉమ్ మా పిల్లలకు కూడా ఎకువయినయండి
ఆ తర్వాత మధ్యాహ్నం స్కూల్కి వెళ్ళాము మధ్యాహ్నం ఫంక్షన్కి వెళ్ళామండి చిన్న ఇదింటే
ఉమ్
వెళ్తే ఇంగ అందరూ ఉ చాలా బాగా ఎంజాయ్ చేశారు
ఉమ్
డ్యాన్సులు వేసారండి అందరు పాటలు పాడారు
నా
అన్నీ బాగా ఇది చేసారండి అందరూ
ఉహు ఏం పెట్టారండి ఫంక్షన్ లో
ఫంక్షన్లో అన్ని పెట్టారండి ఆ పప్పు పెట్టారు వంకాయ టమాటా పెట్టారు గుత్తివంకాయ పెట్టారు ఆ ఇంకా సాంబారు పెట్టారు పెరుగు పెట్టారు
ఉమ్
ఆ స్వీట్స్ లో చాలా ఐదారు రహాలు స్వీట్స్ పెట్టారండి బాగా
ఉమ్
ఆ తర్వాత
ఉమ్
వైట్ రైసు సాంబార్ బాగున్నాయండి టేస్టు బాయి రుచిగా ఉన్నాయండి టేస్ట్ బాగున్నాయి
ఆ
ఇంగా తిన్నామండి
ఆ ఆ
తిని లాస్ట్ అయిపోయిన తర్వాత కిల్లీ ఇచ్చారండి కిల్లి ఇచ్చి ఐస్ క్రీమ్ కూడా ఇచ్చారండి తినమని
ఆ బాగా తిన్నారండి
ఆ మధ్యాహ్నం అందరు బా బానే తిన్నామండి అందరం
బా ఎంజాయ్ చేసారండి
ఆ బాగా ఎంజాయ్ చేసామండి అందరం
ఆ ఎవరెవరు వెళ్లారండి
నేను మా ఫ్రెండ్స్ అందరు వెళ్ళామండి
ఉ
నేను మా ఫ్రెండ్స్ అందరు వెళ్ళాం తిన్నాం
హ
కాసేపు మేము కూడా అందరు డ్యాన్స్ చేసామండి డ్యాన్స్ చేసి వొచ్చామండి ఇంకా ఫ్రెండ్స్ ఏమో ఇంగా ఎవరు ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారండి
ఉమ్ మీ వైఫ్ రాలేదండి
మా వైఫ్ రాలేదండి
ఆ
వే వేరే ఊరు వచ్చానండి అందుకని ఇంగా నేను వెళ్ళానండి తర్వాత ఇంకా ఫ్రెండ్స్ సాయంత్రం వస్తా అన్నారండి కానీ నేను పోలేదండి ఇంకా
ఉ
వాళ్ళే ఆ ఇంకేమున్నాయండి చెప్పాలండి మీరే
ఆహ మేము కూడా ఇవాల దొండకాయ్ చేసామండి
ఆ
దొండకాయ కూర
ఆ
దొండకాయ కూర కూడా చింత చింతపండు పచ్చడి చేసాం అండి
ఆ
అయి తిన్నాం తిన్నారండి అన్నం
అయిపోయిందండి తిన్నామండి
ఆ
తినేసీ ఫ్రెండ్స్ ఒస్తా అన్నారండి ఇంగా నేనే పోలేదండి
అ
ఇంగా పోతే టైం వేస్ట్ అయిదానీ ఇంగా పోలేదండి ఇంగా
ఉ
ఆ రేపేమో రేప్ ఒసా అన్నారండి వాళ్ళు ఇంగా రేపు ఒచ్చినప్పుడు ఇంగా రేపు ఎళ్తానండి నేను ఎళ్ళి మాట్లాడి కాసేపూ వాళ్ళతో ఉండి ఒస్తారండి ఇంగా
ఆ ఆ
అవ్
ఇంకేందండి సంగతులు
ఇంగేమున్నాయండి ఆదివారం కదండి ఈ రోజు ఇంగా ఆ ఆ రేపేవో మార్కెట్కి ఎళ్ళాలండీ ఎళ్ళి కూరగాయలు టమాటా
అ
ఆ మిర్చి
ఉ
ఆ వంకాయే దొండకాయే బెండకాయే ఆ బంగాల్ బంగాల్ దుంపా
ఆ
ఆమ్ క్యాబేజీ ఇయన్నీ కొంచెం కొంచెం తెచ్చుకుంటామండి
ఆహా
పిల్లలు బాక్సులు ఉన్నాయి గదండి క్యారేజీ బాక్సులు
ఆ ఓన్లీ వేజ్టేబుల్సానా అండి ఆకుటలో ఏం తెచ్కోరా
ఆకూర్లు అప్పుడప్పుడు తెచ్చుకుంటామండి ఆకూర్ కులూ కూడా బా బెనిఫిట్స్ ఉన్నాయండి చాలా ఉన్నాయి వాట్లో గూడా
ఆ అండి
పాలకూరా అయాన్నీ చాలా బావుంటాయండి.
ఆ
అయితే పిల్లలకి అవే పెట్టాలండి ఇంగా అప్పుడన్నా టూ డేస్కిసారి రెన్రోలా కో సారి మూరోల కోసరీ అట్లా ఆ కూరలో పెడ్తామండి ఇంకా
హ
అయితే తే బెల్లి తీస్కో తేస్తే వాళ్ళకీ ఒక వారానికి సరిపోతాయండి.
హామ్
ఇంగా రోజు కొకరోజు టమాటా ఆకూరండి ఒక రోజు పప్ పండి ఒక రోజు బంగాల్దుంపా
ఉ
ఒక రోజు దొండకాయా అట్ల రోజు కోరకం అట్లా చేసి పంపిస్తే వాళ్ళే తింటారండి.
ఉహు
మా పిల్లలు చదివే స్కూల్లో గూడా చాలా మంది ఉన్నారండి పిల్లలు
ఆ ఆ
ఒక్కొక్కసారి స్కూల్లో పెడ్తారండి లేన ఇప్పుడు ఇంగ వెళ్ళే తీసుకెళ్తారండి తీ తినిపించి వస్తారండి ఇంకా
ఉ బాక్స్ తీసుకెళ్తారా అండి
ఆ బాక్స్ తీసుకెళ్తారండి అప్పుడప్పుడు వీళ్ళే తీసుకెళ్తారండి ఇంటి దెగ్గర నుం
ఆ మీ ఆవిడ ఏం చేస్తారండి
మా ఆవిడ ఇంట్లోనే ఉంటారండి ఏం చేయరు
మీరు ఎంత మంది అండి
మేము ఇద్దరు పిల్లలమండి
ఆ
ఇద్దరు ఎవరి పనులోకి వాళ్ళు వెళ్తామండి క్యారి తీసుకొని
ఆ
ఉ ఇంగా ఆయనకి పెళ్లి పెళ్ళి కాలేదండి ఇంగ చేస్తామండి ఆయన కూడ
మీకు చెల్లెలు ఉన్నార అండి
లేరండి
హు
ఇద్దరం అండి నేను మా తమ్ముడండి
మేము కూడ ముగ్గురు ముగ్గురు సిస్టర్స్ అండి
ఆ
ముగ్గురికి పెళ్ళిళ్ళు అయిపోయినాయండి
మీరు ముగ్గురు అక్క చెల్లలండి
ఆ
వాళ్ళకి ఎంత మంది అండి పిల్లలు
వాళ్ళకి ఒక అక్కయకి ఇద్దరండి అమ్మాయి అబ్బాయి ఇంకొక అక్కయకి ఇద్దరు అబ్బాయిలండి
ఆ
మాకు ఇద్దరండి
ఆహా
ఉ
అందరు బానే ఉన్నార అండి
ఆ అందరు బానే ఉన్నారండి మీరు బాగున్నార
ఆ అందరు
ఏం వర్కు చేస్తారు ఏం పని చేస్తారండి
మేము ఏ పని ఉంటే ఆ పనికి వెళ్తూ ఉంటామండి
హు
ఉమ్ ఏదో పిల్లలు స్కూల్లో లు ఉన్నాయి కదండి ఇంగ ఏ పని ఉంటె ఆ పనికి వెళ్తూనే ఉంటామండి
ఆ
మరి ఫీజులు ఇయన్నీ అన్ని పెరిగిపోయినయండి అందుకనే ఏ పని ఉంటే ఆ పనికి వెళ్తామండి
ఆ
ఇంగ సాయంత్రం అయేసరికి ఇంటికి వస్తాం ఇంకా ఇంకేం చేస్తున్నారండి అయిపోయినయండి వంటకాలు
వా వంటకాలు అయిపోయినాయండి దొండకాయ చేసాను తినాలండి ఇంకా తిన్లే
ఉమ్
ఉమ్
మీరు మాత్రం ఏ ఏ ఊరు వెళ్లలేదండి
మేము ఏ ఊరు వెళ్లేదండి ఎండలు కదండి ఎండలు తెగ కొడుతున్నాయండి
మ మా ఊర్లో వర్షం బాగా పడిందండి మీ ఊర్లో పడిందా అండి
ఉహు
మా ఊర్లో వర్షం బాగ పడిందండి
మా ఊర్లో కూడ పడిందండి వర్షం
ఆ
ఆ
బాగా పడిందండి పిడుగులు పడినయి వర్షం పెద్ద వర్షం పడిందండి మే ఇంగ ఏ ఊరు ఇటు పోలేదండి ఏ పనికి పోలేదండి
ఉమ్
ఇంకేం చేస్తున్నారండి ఇంగా
ఏం చేయట్లేదండి ఇంకా తిన్లేదండి తినాలి
ఆ మేము తిన్నామం
మీరు తిన్నారా అండి
నా మేము తిన్నామండి అయిపొయింది
అవున అందరు తిన్నారా అండి
నా పిల్లలు గూడ తిన్నారండి అయిపోయింది
ఆ అ
ఇంగ పండుకుంటే ఇంగ రేపు మార్నింగ్ ఇంగా ఎ ఎట్ పని ఉంటుందో తెలియదండి
ఆ అ
అయితే ఫ్రెండ్స్ వస్తా అన్నారండి ఉంటే మాట్లాడతానండి లేతే ఇంగా ఏదో పనికి ఎళ్ళిపోతానండి మ్ ఇంకా ఏందండి మీ పిల్లలు ఎళ్ళారా అండి స్కూళ్ళకి
ఏం లేదండి
నా ఈరోజు సండే గా స ఆదివారం పూటా ఎ ఎళ్ళరా అండి
ఆదివారం పూట పార్కుకి ఎళ్ళామండి ఇవాళ హ హల్డే గా అండి
ఆ
హలోగా ముందుగానె పార్కు కెళ్ళామండి పార్కు కెళ్ళి బా ఎంజాయ్ చేసి వచ్చామండి
ఆ
సరేనండి ఉంటానండి
నా